హలో
ఎలా ఉన్నవురా?
ఆ బాగున్నా అక్క. బాగున్నారా చాలా రోజులు అయింది ఫోన్ చేసి.
ఆ కొంచెం బిజీ ఉన్నానురా.
అయ్యో ఏంటి అంత బిజీ.
పిల్లలతో చికా చికాకులు.
ఆహా మీ నేను కూడా ఈ మధ్య కొంచెం ఇగా షాప్ బిజీ అక్క ఇప్పుడు పెళ్లి సీజన్ కదా ఈ సమ్మర్ లో. ఆ నెక్స్ట్ ఆనెక్స్ట్ మంత్ త్ నెక్స్ట్ ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ అయితే ఫుల్లు బిజీ.
ఆహా
అదే అక్కా ఈ కోళ్ల ఫారం పెట్టాము.
అవునా.
ఆ ఈ ఒక నెల అయింది అంతే ఇగ అదే కరెక్ట్ టైం కి పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడు పెళ్ళిళ్ళును మళ్ళీ ఈ ముస్లిమ్స్ వాళ్ళది ఫెస్టివల్ రంజాన్ వస్తుంది.
హ్ ఎన్ని ఎన్ని కోళ్ళు ఉంటయిరా.
ఒక ఐదు ఆరు వందలు ఉంటాయి అక్క. పుంజ లు ఉన్ను పెట్టలు.
ఆహా
హ్ ఒక కేజీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఉనాది.
కేజీ సిక్స్ హండ్రెడా.
ఆ మానోళ్ళ కంటే తగ్గిస్తం. ఆ అవున అక్క. కట్ చేయకుండా అయితే ఫైవ్ హండ్రెడ్ క ఇప్పుడు దాన్ని కట్ చేసి క్లీన్ చేయాలి కదా అక్క మరి ఇగ అటు ఇటు ఫైవ్ ఫిఫ్టీ అట్లా మరి సిక్స్ హండ్రెడ్ కంటే సిక్స్ హండ్రెడ్ కాదు కానీ ఫైవ్ ఫిఫ్టీ అట్లా ఫైవ్ ట్వంటీ ఇస్తాం
అవునా రే పాపకి మొన్న అయితే అసలు మొన్న చికెన్ చికెన్ కావాలి చికెన్ కావాలంటే చికెన్ తెప్పిస్తే అది ఎంతో రాసారు తిన
అక్క అవి ఇంజెక్షన్స్ వేస్తున్నారంట కదా
వింతట్లాగా
మొన్న అక్క తెలిసిన వాళ్ళు ఏమైంది తెలుసా
ఏం అయిందిరా
సెకండ్ క్లాస్ ఇంట్లోనే ఆమె మెచూరైంది.
ఓ అదేంటి
మరి ఇదే చికెన్ బాగా ఈ చికెన్ తినడం వల్ల పిల్లలు టెన్ ఇయర్స్ కే పెద్దగా అయిపోతున్నారు ఆ కోడి ఎలా పెద్దగా అవుతుందో అవి తిన్న పిల్లలు కూడా అలాగే అవుతున్నారు
అవునా
మరి
ఓ నాకైతే ఇద్దరు ఆడపిల్లలురా నాయన
అదే అక్క జాగ కష్టపడాలి ఏదైనా నాటుకోళ్లు ఇవ్వే నాచురల్ గా తీసుకోవాలి
ఎట్లా రా మరి అక్కడ నుంచి ఎ ఇట్లా పంపిస్తావరా మాకైతే ఎప్పుడైనా కావాలంటే నిన్నే అడుగుతా ఫోన్ చేసి
ఆ అయితే ఎట్లా అంటే కుదురుతే మరి ఎవరినన్న పంపిస్తా మరి
అరే మరి ఇది సేల్ చేసి కదరా కొంచెం పెద్ద పెద్ద మొత్తంగా
అంటే ఎలాగా
పెట్టి అట్లా పెట్టొచ్చు కదా
ఆ అవున అక్క నిజమే ఈ నువ్వు చెప్పిన ఐడియా కూడా బాగుంది ఆ నువ్వు చెప్పిన ఐడియా కూడా చాలా బాగుంది అక్క అక్క
అదే నాటికోళ్ళు ఎక్కడ దొరకదు రా ఇది వాటికే పాపం పిల్లలందరూ అవే చికెన్ ఇష్టపడతారు కదా కొంతమంది
అవునవును
చాలా మంది పిల్లలు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు చికెన్నే ఇష్టపడుత
అవును
ఆ
నాటుకోళ్ళు చాలా అవసరమే అక్క
ఉ అదే అందుకని ఇప్పుడు ఇప్పుడు అది మంచిది కదా హెల్త్ కూడా మంచిది
అవును అయితే నువ్వు చెప్పిన ఐడియా కూడా బాగుంది ఒక ఇద్దరు మనుషులు ఉంటే చాలు ఒకళ్ళు సైడ్లా ఇంకో కొల్ సడన్‌గా ఒక ఆర్డర్ వస్తే తీసుకోవడానికి
అవునరా అది ట్రావెల్స్ పెట్టేసి చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఒకేసారి కాదులే అంత గాని చిన్న చిన్నగా ట్రావెల్స్ నడుపుతా ఉంటే కొంచెం సేల్ అవుతాయిరా మంచిగా అసలు మా దగ్గరయితే అసలు ఒక్కటి కూడా దొరకదరా
అది చేయలా
హలో
మా దగ్గరయితే ఇట్లా ఇట్లా ఏమంటారు నువ్వు చెప్పావు కదా మనుషులు ఎవరనా ఉంటే బాగుండని
ఆ
అట్లేము ఉండదు అక్క
వామ్మో ఈ ఇక్కడ అసలు ఒక్క నాటు కూడా దొరకదురా ఎంత వెతికినా అంతే
ఓహో
మ్మ్
మా దగ్గర అట్లే ఏముండదు అక్క
ఇక్కడ బాయిలర్ కోళ్ళ ఎక్కువ అమ్ముతారా
ఆహా
మ్మ్ అవే అసలు ఇంతవరకు అయితే ఇక్కడ నాటుకోడు అన్న మాట కూడా నేను ఎక్కడ వినలేదు
ఆ మీ సైడ్ సిటీస్ లో అలాగే ఉంటది మరి ఆ ఫుడ్ తినబట్టే అన్‌హెల్తీ అయిపోతుంది
అవును పిల్లలకి మర ఇం ప్రాబ్లం అయితు అంటున్నాగా అసలు నాకు ఇంకప్పటి నుంచి మర కొంచెం టెన్షన్ టెన్షన్ ఉంటుంది
ఆ
నాటుకోడి వల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదురా కొంచెం నాకు ఎప్పుడైనా కావాలనిపిస్తే నీకు ఫోన్ చేస్తారా ఎట్లా పంపిస్త త్త మరి
అదే నువ్వు చెప్పినట్టు ఫస్ట్ అయితే ఒక ఇద్దరు మనుషు లు పెడతా
మ్మ్
పెట్టేసి వాళ్ళని ఒకే ఇది సక్సెస్ అయిందంటే స్లోగా చేయొచ్చు
మ్మ్ ఓకేరా
మ్మ్ ఇది ఏదో బాగుంది కదా ఐడియా కానీ ఇప్పుడు నీకు ఒక్కదానికోసం అంటే కష్టం కదా కానీ నాటు
నేను చెప్తారా నేను ఇక్కడ నేను ఇక్కడ చెప్తా అసలు ఇక్కడైతే నాటు కోళ్ళు చాలా మంది అడుగుతారు కాని ఇక్కడ ఎవరికి దొరకదు అంటా నాకులాగే అందరు అట్లాగే ఉన్నారు ఇక్కడ మాకు న్నారు అందరు చాలా మంది వెతుకుతున్నారు రా పాపం అందరికి నేను చెప్తా
ఓకే ఓకే
అట్లాగా అమ్ముతుంది అని చెప్పి చెప్తా ఒకవేళ చ ఒక ఇరవై మంది అట్లా నేను గ్యాదర్ చేసి నీకు ఫోన్ చేస్తారా ఇంతమంది ఇన్ని కోలు కా
ఆ అదే అక్క అక్క ఎగ్స్ కూడా ఉన్నాయి ఎట్లా తెలుసా ఇప్పుడు ఫామ్ లో ఒక ఇద్దరు మనుషులు పెడతా పాములు రాకు కుండ చూసుకుంటారొ పక్కనే ప్లేస్ కదా మాకు చాలా ఒక హాఫ్ ఎకర్ వరకు ఇట్లా ఫెన్సింగ్ ఏసేసి మంచిగ దాంట్లో ఆ ఇ చిన్న చిన్న చెట్లల్లో కూడా ఫ్రీగా వదిలేస్తాం మేము ఆ వదిలేసి స్టోర్ బియ్యం వస్తాయి కదా
ఆ
స్టోర్ బియ్యము మంచిగా పెడతా ఉంటే అవి కూడా మంచిగా అవి తినుకుంటూ తిరుగుకుంటూ
నాటు కోళ్లు కూడా నాటు కోడుగుడ్లు కూడా దొరకవుర యి
ఆ దొరుకుతాయి అక్క మా దగ్గర ఒక ఎగ్ వోచ్చేసి సెవెన్ రూపీస్
ఉ ఇక్కడ ఎయిట్ రుపీస్ ఉంది లే కానీ అందరిగ కావాలి కాబట్టి ఇక అది ఏది అన్నది ఏమి చూడరు కదరా వీళ్ళంతా
అవును అది నిజమే
ఆ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ నాకు దగ్గర్లో కానీ ఇక్కడ వాళ్ళకి అ ఇవన్నీ తెలీదు హెల్త్ ప్రాబ్లం అయిద్ది అని తెలుసు కాని ఈ వేరియేషన్స్ అనేవి తెలీయదు నాటుకోడు నాటు కొడుగుడ్డుకి లేకపోతే అహ ఇట్లా ఏమి తెలీదు అనమాట
ఆ అసలు అంత టే టేస్ట్ కూడా అంత బాగుంటది తెలుసా అ
ఉ అసలు ఎగ్ ఎగ్ కర్రీ వేరుంటదిరా అసలు మన పల్లెటూరులో ఉన్నంతగా ఇక్కడ ఉండదు
అవును ఏంటంటే జస్ట్ ఇగ మనం మీరేదో బతకడానికి అట్లా సిటీస్ లో ఉండడమే తప్ప పయ్
ఆ అంతేరా లేదు అలా హెల్తీ ఫుడ్ దీని కూడా ఎప్పుడైనా ఉ ఎప్పుడైనా అమ్మోలు ఇంటికి వస్తే తేనే ఇట్లాగా తింటాం కాని నాటుకోడి తింటాం గాని ఇగ మల్లి ఇటు వచ్చినప్పుడే ఎప్పుడన్నా తెచ్చు కోవాలనిపించినా గాని తెచ్చుకోలేము
ఆ చికెన్ మాత్రం బాగుంటది అక్క మా దగ్గర ఫ్రెష్ అప్పటికపుడు కోడినీ కో
నేనైతే నేనైతే ఇక్కడ ఉ
ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు నించి కంపల్సర మది ఎప్పుడు రెడీగా ఉంటారు అనమాట షాప్ లో ఇగా వాళ్ళే కట్ చేస్తారు
ఆ
ఆ అయితే ఇంకోటి ఏంటంటే మీరు బయట కొనే కోళ్లు అంటక్క ఫస్ట్ తెచ్చినామంటే సాల్ట్ టెసి కడగాలంట
ఆహా
సాల్ట్ ఎసి కడిగి అప్పుడు కుకింగ్ చేయాలంట
ఆ
ఆ డైరెక్ట్ గా అట్లా చేయకూడదు ఎందుకంటే అలా ఎప్పుడు ఎట్లా ఉంటందో తెలిదు గాదా
అదే అదే
డైరెక్ట్గా చేయాకూడదు అంట
నేనైతే ఖచ్చితంగా నీకు ఫోన్ చేస్తారా ఒక ఇరవై మందిని అట్లా గ్యాదర్ చేస్తా
ఓకే నువ్వు జెప్పా హ్యాపీ అక్క నాకు కూడా సేల్స్ నాకు ప్రాఫిట్ కావాలి కదా బిజినెస్ అంటే ఇప్పుడు నాటుకోళ్లు అనేది అందరికి ఉంటు ఉంటది కానీ అది గుడా
ఇప్పుడు ఆ ఇప్పుడు నీకు ఒకోక ఒ ఒకటి గాని రెండు గాని అట్లా సేల్ అవుతే నీకు కొంచెం లాస్ అవద్ది కానీ ట్వంటీ అంటే నీకు కొంచెం ట్రావెల్ ఫీజు కూడా ఇప్పుడు డోర్ డెలివరీ ఫీజు కూడా తీసుకుంటారు కదా షిప్ ది
అవునవును
ఆ అట్ల కూడా చేసుకోవచ్చురా
ఓకే ఇట్లా అయితే బాగుంది కదా
ఉ అట్లా కూడా మీకు అ నీకు ఎంతయి నా ఇంత ఎమౌంట్ కావాలి ఇట్ల ట్వంటీ ట్వంటీ పంపిస్తున్నా కాబట్టి నాకింత షిప్ కార్డు కూడా కావాలి అని అంటే అది కూడా సెండ్ చేస్త
అయితే ఇప్పుడు ఆ అయితే నేను ఏం చేశాంట అక్క బాగా ఇప్పుడు పెళ్ళిళ సీజన్ కాబట్టి ఏంటి ఒక మొన్నయితే నాటుకోళ్లే ప అంటే పెళ్ళిలో పెట్టేదేమో ఒక టూ కింటాస్ ఏమో ఇది పెడుతున్నారు ఏది మీరు తినేది నాది హైబ్రిడ్ కోడి పర్సనల్ వాళ్ళ ఫ్యామిలీ వరకు కు పది కే ఎంత పది కేజీలు అడిగారు నాటుకోడి అసలు ఎమ్మటే కట్ చేపిచ్చేసి వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్కి ఎమ్మటె ప వచ్చి తీసుకెళ్ళిపోయారు మంచిగా ఉన్నాయని
ఆ
ఆ ఎగ్ ఎక్స్ కూడా ఒక పది తీసుకెళ్లారు ఆ అట్లా సేల్ అయిపోతుంది ఈ నాలుగు నెలల అయితే ఇగా మాకు డోకా ఉండదు అక్క ఇగా బిజీ బిజీగా ఉంటది పెళ్ళిళ్ళ సీజన్ సమ్మర్ లో కాబట్టి ఆ అదే అదే అందుకనే ఈ లోనే ఉన్నా
నాకు తెలీదు కదరా మీరి ఇట్ల పెట్ట అని నాకు తెలిస్తే నేను ముందు నుంచే చెప్తాను
ఏం పర్లేదు లేక ఇప్పుడైనా ఇద్దరు మనుషులు పెట్టి పంపిస్తాను తర్వాత బాగున్నాయంటే మీ దగ్గర ఇద్దరు కూడా చూస్తారు కదా ఎప్పుడైనా లేకపోతే నువ్వు ఇట్ల ఎప్పుడైనా వస్తే ఇప్పుడు హాలిడేస్ కి వస్తావు కదా మీ మమ్మీ వాళ్ళ ఇంటికి
అవునవును వస్తర
వచ్చినప్పుడు ఇట్ల ఒక ఎప్పుడన్నా ఒక రోజు కుదిరితే వచ్చి చూస్తే నీకు తెలుస్తది గదా
అదే
ఆ అయితే అవి కార్డ్స్ గడా ప్రిపేర్ చేసాం అక్క ఏంటంటే ఇట్లా ఎవరికన్నా అడిగితే షాప్ దగ్గరకి వచ్చిన వాళ్ళకి నెంబర్ చేసి ఆ షాప్ ని డెవలప్ చేయడానికి కానీ మా దగ్గర ఏమో రెండు మూడు షాపులు ఉన్నయి కానీ కా టీషన్ ఉంది లే గానీ బానే పోతుంది ఎందుకంటే సీజన్ ఇప్పుడైతే ఇంకా ఫ్యూజీ ఎప్పుడైనా చికెన్ అవస్ అవసరమే కదక్క
హమ్
ఆ చికెన్ ఎప్పుడు అవసరంగనే ఉంటది
హమ్ అది టేస్ట్ని బ తీసుక టరా
ట ఫుడ్ ఆ అక్క చికెన్ అయితే తినద్ అక్క మ్యా జా ఇదే నాటుకోడి గాని లేపోతే ట్రై చేయండి
అసలు ఆ రోజు తిన్న దగ్గర నుంచి మమ్మీ ఇక్కడ నొప్పి వస్తుంది అక్కడ నొప్పి వస్తుంది ఇలాగ కొంచెం డల్ ఫుడ్ పాయిజన్ అయితే ఎలా ఉంటందో అలాగై
ఆ అది అసలు చికెనే హీట్ కాకపోతే మనం కావాలనుకున్నప్పుడు ఇది తింటేనే బెటరు దానికన్నా
ఆ
ఆ సరే అక్క నేను మళ్ళీ రేపయినా ఎల్లుండైనా అయినా చేస్తా నీకు అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేయ మరి ది వాట్సప్కి పెడతా ఆ అడ్రస్ గుడా పెడతా అక్క ఆ ఓకే ఆ బాయ్ అక్క
ఆ బాయ్ మా